హలో ఆ ఇనవాడ్తాందా ఇ ఒక్కొక్క సారి నా ఫోన్కు ఇప్పుడు ఇంట్లకు బయటికి మారిన కొద్దీ సిగ్నల్ కట్ అయితంది
పోతది మరి ఒక్కాడుండి మాట్లాడు అప్పుడే ఇగ కట్టు కాకుండా ఉంటది వాయిస్
ఆ మీరు ఇప్పుడు డైలీ డైలీ ఒకటి వన్ టైమ్ కి అన్నం పెడతావా పొద్దున్న సాయంత్రం అయితట్టు పెడతావా పొద్దునోసారి సాయంత్రం ఒసారా
ఆ హా లేదు లేదు రెండు సార్ పెడతా పొద్దున్నను మధ్యాహ్నానికి అయితు ంటది మళ్ తర్వాత ఈవినింగ్ మళ్ళీ స రైతే ఒండుతా
ఆ మీ సార్ బాక్స్ తీస్కెళ్తడ ఇంట్ కచ్చరీన్పోతడా
పరాడానే గుదర దవాల కొంచెం దూరమే ఉంటది ఇగా రోజు వచ్చి పోవాలన్నా మళ్ళీ మాది త్రాడ్ ఫ్లోర్ ఎక్కి దిగాలంటే కుదరదు కదా
ఆ లిఫ్ట్ ఏం లేద మరి
దు అయి ఆయన తీసుకెళ్తారు ఇక కరీగిట్లా మధ్యాహ్నానికి అయిపోతది కాబట్టి ఇక ఈవినింగ్ రెండు ఉండాలి
మ్మ్ హూ సరే
వ ఎండాకాలం కాబట్టి ఇగా ఉంచను అన్నం ఉంచను
అవును మరి పిల్లలు థర్డ్ ఫ్లోర్ దాకా అంత చిన్న బ త్రీ ఇయర్స్ పాప ఎక్కుతది దిగుతాదా
ఎక్కుతారు ఎక్ ఒక్కసారే కదా ఎక్కడం ఇప్పుడు స్కూల్ క వెళ్ళేటప్పుడు మార్నింగ్ టెన్ క వెళ్తారు ఇగా మళ్ళీ టూ థర్టీ త్రీ కే ఇచ్చి ఎక్కుతారే ఇగ దిగం కాదా కిందికి అ
ఆహా అట్లా అయితే ఇంగా
నేనైనా అంతే ఒక్కసారి ఎక్కుతం ఇగా మళ్ళీ దిగాం ఇగా
ఆహా అదే చిన్నపిల్లలు కదా రూమ్ రెంట్రూఎంత తీసుకుంటారు మరి ఎన్ని రూమ్స్
రూమ్ మాది ఒకటే అంటే కిచెన్ వేరు బాత్రూమ్ వేరు కాకపోతే ఇగాఒకటి బెడ్రూమ్ వస్తంది
ఆహా అటాచ్ బాత్రూమ్ ఇయ్యలే
టచ్చే టచ్ లోపటి స్నే అరే రూమ్ ఒకటి కిచెన్ కి వే కిచెన్ వేరే రూమ్ ల కాకుండా
ఆహ అంటే ఆ మీరు మీరు సపరేట్ ఉంటది అన్నట్టు ఈగ అట్వర్ ఉండది కాబట్టి అక్కడ
మా మ
ఇప్పుడు వెజిటేబుల్స్ ఎప్పటి అప్పుడే ఫ్రెష్ ఫ్రీ ఒకసారిన్ కచ్చుకొని ఉంచుకుంటావా రోజు రోజు తీసుకుంటారా
వెజిటెబుల్స్ అంటే ఇప్పుడు ఒక రెండు మూడు రోజులకనే ఎట్లాగో మధ్యలో చికెన్ లేకపోతే పప్పు ఎగ్ కర్రీ అవైయితేయి కదా ఆ అవి అయితే కదా ఉంటె కాబట్టి అందుకే ఇగ ఒక ఐదు రకాలు ఇస్తాం ఎక్కువ ఇగ టమాటిలు పచ్చిమిర్చి అవి చేస్తాం
వామ్మో మొన్న ఇట్లా ఆటోల పట్టుకొని చిల్లు కూరయలు బెండకాయలు బీరకాయలు అయితే ఆ కేజీకి హండ్రెడ్ రూపీస్ అట
హ
ఇంకో యాభై పెడితే చికెనే అత్తది అన్నాడు మా ఆయనే కూరగాలు ఇప్పుడు సమ్మర్ కదా ఖరాబ్ అయితను ఎట్లానో మరి ఫుల్లు రేట్ చెప్తారు
ఖరాబ్ అయితే ప్లస్ కొన్ని కొన్ని తెచు
కొంచెం రేట్ తక్కువయినాయి అప్పట్లో అయితే యాభై రూపాయలు డెబ్బై రూపాయలు అయి ఉండేవి
ఇంకా పచ్చడి పెడితది పెంచుతారు కదా ఇప్పుడు పచ్చడి పెట్టుకుంటాం కదా
ఇప్పుడు టెన్ రూపీస్ కేజీ ఇ బస్తాలు టమాటాలు అమ్మోచ్చిన వాళ్ళు అయితే ఇరవై మార్కెట్ పోయి తెచ్చుకుంటే టెన్ రూపీస్ అన్నట్టు
అవునవును ఇప్పుడు ఇక టమాటలు తొందర ఖరాబ్ అయితాయి కాబట్టి తక్కువకి ఇస్తరు
ఆ ఎండ కాల ఇప్పుడు ఈ ఎండకు అన్ని కూరగాయలు కూడా తొందరగా వడలిపోతారు మరి రేట్లు తక్కువ చేస్తారో మరి ఏం చెస్తారో
మేము అంటే మాకైతే ఇగ ఫ్రిడ్జ్ ఉందిగ ఫ్రిడ్జ్ లో పెడతాం ఎక్కువ ఆగే చేస్తాం మేము ఏమ్మటెమ్మటే అంటే బెండకాయ అవి చేస్తే ఎమ్మటే అయితాయ్, ఆకుకూరలు ఏమైనయినా తెల్లారే వండుతా.
ఆ ఇప్పుడు బెండకాయలు కాకర్ ఆ బీరయ్ తెలా వాగుతాయి ఒక రోజు ఒక రోజు అంటే అవి బాగా ఆగుతాయి వేరే అయితేనేమో ఆగయ్.
వియ్యి టమాటీలు అంటే ఎట్లగో ఫ్రిడ్జ్ లో పెడతాం కాబట్టి అవి కూడా ఆగుతాయి పచ్చిమిర్చి టమాటీలు
ఆ ఫ్రిడ్జ్ ఉంటే ఆ ఫ్రిడ్జ్ ఉంటే కూరగాయలైనా మంచిగనే ఆగుతాయి లేని వాళ్ళకే ఇబ్బంది
దోసకాయ దోసకాయ్ యా అవి ఇవి కొంటే అవి పప్పులోకి అటిటు అయితాయ్ దొండకాయ ఇగంతే ఇగ ఆ అప్పుడప్పుడు.
నేను ఎప్పుడు చేయలె సాంబార్ ఇంకా చెయ్యాలి అన్నీ వేసి
అంటే ఇ ఎప్పుడో ఒకసారి చేస్స పప్పు అయితే వ వంటే వారానికి ఒక్కసారి రెండు సార్లు వస్తాది పప్పు
ఆ నేను వారానికి రెండు మూడు రెండు సార్లు అయితే ఖచ్చితం ఎందుకంటే పిల్లలు ఉన్నది వాళ్ళ ఒక పప్పునే ఇష్టపడతరు
స్త ఎగ్ కర్రీస్ కూడా ఫ్రై లాగా చేస్ ఇగ మంచిగ తింటారు వీళ్ళు కారం తక్కువ వేసి చేస్తే
నువ్వు అయితే మంచి పనిచేసినవ్ పిల్లలకు మంచిగా వాళ్ళకు వాళ్ళే అన్నం తినడం
ఇప్పుడు వాళ్ళు ఫోన్ లేకున్నా ఫోను అడగరు ఏం అడగరు ఒత్తిగా తిన కూర్చొని తినమన్నా తింటరు ఏడ కూర్చొని తినమన్నా తింటరు నాకు అవ్వే చూతా చూసుకుంటా తింట అట్లే ఏమనరు ఇక సైలెంట్గా
ఫోన్ ఇయ్యకపోతే కనీసం ప్లేట్ మోకాన కూడా చూడరు
ఆ ఇయ్య నేను అట్లా అలవాటు చేయలే ఇక ముందు నుంచి వాళ్ళకి కూడా కొంచెం భయం పెట్టిన
ఆ మంచి పని చేసి
అంటె ఇగ దెబ్బలు పడతాయి అని అట్లా ఏదో ఒకటి భయం పెట్టడు అట్లా చేస్తే, వాళ్ళు ఇక ఫోన్ ముట్టుకోరు ఫోన్ చూస్తే కళ్ళు పోతా అని, మామూలుగా రీల్స్ లలో వస్తారు కదా పిల్లల అవి పెడతా అవి చూపిస్తాయి ఇగొ ఇట్లా కళ్ళు పోయిన చూడు అపాప కాయయింది చూడు అని చూపిస్తే ఇక మళ్ళీ ఇక ముట్టు కొరు ఇగపో హడగరిగా న ఇ బొమ్మల ే వాడుతోటె ఆడుకుంటుంటారు, ఆకలి అయితే ఇంక తింటారు ఇప్పుడు ఎట్లాగా పొద్దున్న స్కూల్ కెళ్ళ ముందు తినిపిస్తా కాబట్టి పోయి ఎగ్గు తింటారు, అన్నం తింటారు పడుకోని లే వస్తారు మళ్ళీ మూడింటికి వచ్చినప్పుడు అప్పుడు చాయ్ తాగుతాం ఏ చాయ్ తగిన తర్వాత మళ్ళీగా అన్నం పెడతే కదా అన్నం తింట, అన్నం తినిపియమంటే తినిపిస్తా, పెరుగు ఏయమంటే పెరుగు లేకపోతే కూర తోటి తినీగ ఆడ్కొ బడుకొ ఇతారు ఇ ఫ్రూట్స్ అంటే ఇగా ఇవే ఇక బప్పాయో ఎక్కువ తింటాం మేము ఏ ఫ్రూట్స్ తినం ఆపిల్స్ గిట్లా అవేమి తెచ్చు కొందినా మీగ బోప్పాయ నేను కూడా బాగా తింటాది అందుకేగా అవే దెస్తాం అవి తింటారు ఇగ తిని పడుకుంటారు
ఆహా మీ చిన్న పాప కర్రీస్ అన్నీ తింటదా
అన్నే తింటాది ఇగ చికెన్ మటన్ అన్నీ తింటాది కూరగాయలు కూడా తింటాది అందుకే ఆమెకో తం కారం తక్కువ వేసి ఉండుతా కదా
ఆహా మంచి పని జేషినా మా బాబు ఇప్పుడు సెకండ్ బర్త్ డే అయిపోయింది ఎన్ ఎన్ని ఇయర్స్ అంటారు బాబుకిి మొన్ననే అయిపోయింది మొన్న డిస్
అయిపోతే ఇక టూ అన్నట్ టే టూ నుండి త్రీ పడ్డట్టు ఇగా
ఆ మొన్న డిసెంబర్ లో అయిపోయింది
ఆ ఇప్పుడు మా పాపకు కూడా అట్లనే ఇప్పుడు ఇది త్రాడ్ బడ్డే కదా ఆమెకి త్రీ నిండి ఫోర్ పడ్డట్టు మా చిన్నామకి
తనకి నేను కూడా మా బాబాని అంగన్వాడికి అలవాటు చేయాలి బాగా అల్లరి చేత్తాండు ఇప్పటి నుంచెల్లి కొంచెం సిట్గా పెంచితే ఫ్యూచర్ లో నాకు కూడా కొంచెం ఏమైనా వర్క్ చూసుకోవాలనే చూత్తానా నేను
వినిపించుకోవాలి లేకపోతే ఇక తర్వాత వినరు
ఇప్పుటికి మా పాప ఎన్నది
బయట జరిగేటి అన్ని చూస్తున్నాం కాబట్ కొంచెం మనం కూడా కంట్రోల్ లో పెట్టుకొని ఇప్పడ్నుంచే చెప్ పింది వినేలాగా చేసుకోవాలి లేకపోతే మంచిగానో దెబ్బలు కొట్టో ఎట్నో ఒక్కడైనా కూడా మన మాట వినేలాగా చేసుకోవాలి
పిల్లలు మంచిగ అస్సలు ఇనరు దెబ్బలు కొడుతూనే ఇంటారు
వినరు ఇగ అందరు అంతే మా పిల్లలు కూడా అంతేగాని ఇంగా కొంచెం భయం పెట్టుకుంటే భయం పెట్టిస్తే ఇగ అప్పుడు వింటారు ఇగ
మా పిల్లలకు భయంతకు ఆ గారబమే ఎక్కువ
గారాబం ఏంజెయం ఐన గూడ అంట ఏం చెయ్యడు గారాబం నేను కొట్టినాక ఏం చెప్పడు ఆయన ఏమన్నాడు నన్ని ఏ నేను కొడితే ఆ సైలెంట్ అయి సరే
ఆహా మా డైలీ మార్నింగ్ ఎన్నింటికి లేస్తావు నువ్వు
మార్నింగ్ నేను సెవెన్ కి లేస్తా చిన్నగా లేస్తా సెవెన్ కి లేచి ఫస్ట్ ఇగ అన్నం కూరే వండుతా ఒండితే మా ఆయన రెడీ అయి వెళ్ళిపోతడు ఆయన నైన్ థర్టీ కల్లా వీళ్ళని రెడీ చేసి పంపించిన తర్వాత అన్ని పనులు చేసుకుంటా
ఆ మీ సిటీ గద ఓ మాది పల్లెటూరు సై థర్టీకి సిక్స్ కట్లా లేవాలే
అవును ఇగ ఇపుడైతే ఊక్కడంత చల్లడా అవి ఉంటాయి కదా
ఆ అవన్నీ ఉంటయి
అంతే ఏముండది దవడ అంత పట్టించుకోడు కదా ఇక సిటీ కాదండీ మాయన కూడ ఎట్లా మీరు అన్నాడు ఆయన కొంచెం లేటు గా లేస్తాడు నేను లేటుగే లేస్తా లేసి అన్నంకూరొండి మనకి రెడీగా ఉంచితే ఆయన రెడీ అయి వెళ్ళిపోతాడు కదా తినేసి ప్రిపేర్ చేస్తే జాలీగా తర్వాత పని అంతా వెళ్ళిపోయినక చిన్నగా చేసుకోవచ్చు లేకపోతే చైనియర్ కదా
ఆ చెయ్నియరు పిల్లలు ఏడుస్తరు
అది ఎట్లాగో చుకాలు చుకాలు చేస్తారు పని కాదు ఏం కాదని ఇగ నేను కూడా అందుకే ఆలోచిస్తా లేచినా అదే ఉంటది లేవకున్న అదే ఉంటది నైట్ లేటు అయితే ఇగ లేట్ గా లేస్తా తొందర అయితే తొందర సిక్స్ థర్టీ ఒక్కోసారి సిక్స్ థర్టీ సెవెన్ లోపే లేస్తా ఒక్కోసారి
మ మామూలుగా ఏమైన్నా డేస్ లో ఫాస్టింగ్ ఉంటావా ట్యూస్డే అనో సాటర్డే అనో
ఏం లేను రాణి నే ఎప్పుడు ఉండను అంటే నార్మల్గా అయితే పూజ చేసుకుంటా ఇగ ఒక వన్ అవర్ టూ అవర్ ఎట్లాగ మనకైతా ఉంటదిగా ఇంట్లో పని తోటి ఇగ పూజ చేసుకొనే కూర్చోడం ఈ మధ్యాహ్నం ఐతది అన్నట్టు ఆ రోజు అయితే టువెల్ వనట్ల అయి లేదా తినడానికి కానీ డే మొత్తం అయి ఉండడు
మ్మ్ హ్మ్
ఫాస్టింగు ఇగ నాకు కూడా ఇగ వీళ్లకి తోటి కొంచెం మనం అరవాలి కదా
మ్మ్
స్వామినగర్ కే అందుకే ఇగ నేను ఫాస్టింగ్స్ ఏం చేయను
ఫోర్ మెంబర్స్ ని కాకుండా ఇంకెవరినైనా పరిచయం అయిండ్ల నీకు
నేను ఒక ఆమెకు పెట్టినా దీపు అని ఉంది కా దీపిక అని ఒక అమ్మాయి
ఆ ఆమె ఏమన్న రిచ్ కి
పెట్టిన ఆమెకు మెసేజ్ చూడు అందులో ఉంటది దీపికని కింద నెంబర్ కాడ
ఆ సరే ఆమెకు వర్క్ వచ్చింద అటనా
చిన్నయితే అయితే హాయ్ అని పెట్టినా హా వచ్చిందని పెట్టింది నీ పేర ఏంటిదంటే దీపిక అని పెట్టింది ఇక నేను ఇంకేం చాట్ చేయలేదు ఇక ఆమెతోటి తర్వాత చేస్తా కొంచెం పని ఉంది ఇప్పుడు ఇక
ఆ సరేరా మరి చేసుకో వీలైతే నైట్ మర్ మాట్లాడుకుందాం రేపూ లేపోతే రేపు టెన్ థర్టి తర్వాత.
సరే నేను చెప్తాలే మళ్ళీ మెసేజ్ చేస్త.